హలో
హలో వినిపిస్తంద అండి
ఆ వినిపిస్తుందండి మీరు అంటే మీకేక్కువ్ గా విలేజెస్ అంటే ఇష్టమా సిటీస్ అంటే ఇష్టమా
విలేజే ఇష్టమండి
విలేజ్ లో మీకు ఉండడమే ఇష్టం ఎక్కువగా లివింగ్
ఆ
ఉహు అంటే ఏం నచ్చుతుంది ఎక్కువగా విలేజెస్లో
విలేజెస్ లో అంటే ఉమ్ మనకి మనకి అనుకూలించినవన్నీ ఉంటాయండి ఇక్కడ ఇటీజ్
కానీ ఎంతయినా విలేజ్ విలేజెస్ సిటీ సి సిటీ నే రీప్లేస్ చెయలేేవి మన విలేజ్ అంటే సిటీలో ఉండేవాళ్ళు కూడా వీలేజెస్ వస్తరూ మోస్ట్లీ
ఆ స్ వస్తారండి
ఉమ్ నాకు కూడా విలేజే ఇష్టం ఎక్కువగా
అవునా
ఉమ్ ఎట్లా అంటే నేచర్ ఎట్లా ఉంటది సీజన్స్ డిఫరెంట్స్ లో సమ్మర్లో ఎట్ ఎట్లా ఉంటది వింటర్ లో ఎట్లా ఉంటది నేచర్ మీకు
సమ్మర్ లో చాలా వేరండి ఇక్కడ
ఉమ్ వింటర్ లో
ఆ ఆ ప్రజెంట్ అయితే ఇప్పుడు కాట్టి కొంచ స్టర్ట్ అయింది ఇంక ఉమ్
యాక్చువలీ మనకు ఒక సీజన్ ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో తెలీదు మార్నింగు ఆ మనకు నైట్ చలిగా ఉంటది
ఆ
ఆఫ్టర్నూన్ ఎండగా ఉంటది ఇంక ఈవినింగ్ వర్షం పడుతుం అది ఏం సీజన్ కూడా అసలు అర్థం కాదు ఒకనోకసారి వచ్చేస్తుంది సిటీస్ లో ఫుల్ ఎండడా ఉంటుంది ఆఫ్టర్నూన్ అది కొసేపు ఆహా విలేజెస్ లో
ఇప్పుడు అదే కదండి ఈ నైట్ అయితే వర్షం అతుంది మధ్యాహ్నం వెం వేస్తుంది మార్నింగ్ కొంచెం చల్ల ఉంటుంది
చలి చలి అదే నేను అంటున్నా ఒక్కోసారి మనకు వింటర్ కాకుండా వింటర్ కాకుండా వేరే సీజన్స్ లో కూడా వర్షం పడుతుంది కొన్నిసార్లే ఎక్కువ సార్లు ఏం కాదు కొన్నిసార్లే
ఆ
ఎట్లా ఉంటుంది మీకు విలేజ్ లైఫ్ అనేది
విలేజ్ లైఫ్ కష్టంగానే ఉంటుంది కానీ కష్టం ఉన్న ఆ బాగుంటుందండి అంటే మనం విలేజ్ లో ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోవాలి
ఊ
ఆ
సిటీ లో ఉంటే ఎవరైనా వచ్చి చేసి పెడతారా మనకు లేదు కదా
ఎవరు చెయరు కానీ ఇంట్లో పని ఉంటుంది అదే విలేజెస్ లో అయితే మనం మన తు తోటగాని చేన పొలాలు ఉంటె పొలాలకు ఎవరైనా పనే వాళ్ళు వెళ్తే వర్కర్స్ వాళ్ళకి ఫుడ్ చేయాలి లి వాళ్ళకి మరి ఫుడ్ తీసుకెళలి వర్క్ ఉంది అదే సిటీలో ఉంటే అలాంటివి ఉండవు
ఊ అవునది కరక్టె మోస్ట్ అంటే మనకు విలేజెస్ లో చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే మన కజిన్స్ గానీ బయటకుచ్చి కూర్చుని మాట్లాడడాం గాని నేంటి ఎవరు ఎవరుూ లేకున్నా మన మన తోటలోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని అట్లా చూస్తా ఉండి టె అదొ ఒక వేరలేవెల్
అవునండి
ఉ చాలా బాగుంటుంది విలజస్ లో
ఊ
అవును మీకు ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా మీ విలేజ్ లో అంటే లైక్ మీరు ఉండే ప్లేస్ లో ఏదైనా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్
ఉ ప్చ్ ఆ అదయితే ఉందండి అంటే ఇకా ఒక్కోసారి పొలంలో కష్టపడ్డాం కానీ అట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ మరి ఆ ఏమైనా పని చేయడం
ఆవును లెండి
ఊ
అంటే మీకు ఫార్మింగ్ అనేది ఇష్టమా చేయడం
ఇష్టమే కానీ నేను ఎక్కువ లైక్ చేయను ఇష్టమే ఫార్మింగ్ అది చేస్తేనే కదా మనకి తినడానికి వచ్చేది
ఊ ఉ
ఊ
అంటే మీకు ఫార్మింగ్ అంటే ఇష్టం ఏ గా
ఇష్టమే కానీ ఎప్పుడు లైఫ్ అంతా అదే చేసి ఉండాలని ఇష్టం లేదు
ఆహా
ఉమ్
అంటే మరి ఆ మీరు ఎట్లా ఉండ ఎట్లా మీ లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటున్నారు మరి
ఉమ్ నాకైతే ఉమ్ కష్టం కష్ట ఇప్పుడు కష్టం అన్నా ముందుకైనా సుఖంగా ఉంటాం కాని ఇప్పుడు కష్టపడాలనే అనుకుంటున్నా
సుఖం ఎవరైనా సుఖంగా ఉండాలని కోరుకుంటారు గదా ఎవరు కష్టంగా ఉండాలని అనుకు
కష్టం గుండ ఆ అనుకోరెవరు అన్నే అంటే కష్ట సుఖాలతో ఉండాలంతే కష్టము ప్లస్ సుఖము రెండు
ఆమ్
ఏ ఒక్కట్లేకపోయినా లైఫ్ అనేది బాగుండదు అన్నమాట
అదే
రెండు ఉంటేనే లైఫ్ అనేది మంచిగా ఉంటది
అదే అదే మీరు అండి
నాకు విలేజ్ లో ఉండడమే ఇష్టం ఎక్కువగా అంటే ఇంట్లో మన ఫ్యా మిలీ ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండం ఇష్టం మన ఫ్యామిలీ విలేజ్ లో ఉంటే మనకి విలేజే ఇష్టము
ఆ
అంటే వాళ్ళతో స్పెండ్ చేసే ఎవ్రీ సెకండ్ మనకు ఒక్క ఎంత వాల్యూబుల్ అంటే మనం మన అమ్మాయిలమ్ ఎగ్జాక్ట్ గా ఏ మ యెళ్ళిలిపోయినా మనుకో మనకు అవన్నీ రావు కదా తిరిగి
ఉహూ
దాన్ని ఆ ఉన్నప్పుడే అన్ని ఎంజాయ్ చేయాలి మనం ఇన్ కేస్ మనకు మన ఫ్యామిలీస్ ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి కాబట్టి విలేజెస్ సిస్టమ్ అయితాయి ఇన్ కేస్ మనం సిటీలో ఉన్న మనం విలేజ్కే రావాలని అనిపిస్తుంది ఎప్పుడైనా గానీ ఎవరైనా ఉంటే అబ్బా మనం యెళ్ళి ఆ తోటలో చూడొచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది ఇన్ కేస్ మనం సిటీస్ లో ఉంటే
అవునవును
ఈ మధ్య ఇంగ మనకు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాయి గదా విలేజెస్లో ఉండడం ఇష్ ఇష్టము అక్కడ వన్ డే లైఫ్ ని స్పెండ్ చేయడం ఇష్టము అనేది
అవునవును
ఉమ్ అట్ల అన్నీ చాలా బాగుంటాయి మీరు అంటే ఎక్కువగా మీరు ఎక్కువ హోటల్ లో తింటారా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో తింటారా ఇంట్లో తింటారా లేదంటే బయట రోడ్
విలేజెస్ లో విలేజ్ లో ఉంటే ఆల్ మోస్ట్ ఇంట్లోనే అదే ఉమ్ వీడు కాలేజీలో గానీ బయట ఎక్కడన్నా ఉంటే మాత్రం ఫాస్ట్ ఫుడేనేనండి ఫాస్ట్ ఫుడ్ మరి హాస్టల్లో ఉంటే హాస్టల్లో తినడం
ఉమ్ నిజంగా అండి అదే మ మన ఇంట్లో వచ్చి తినే ఫుడ్ వేరే ఎన్ని రోజులున్నా మనము ఆ ఫుడ్ మనకి ఎట్లా అనిపించేస్తది ఇంటికొచ్చి ఒక పూట తిన్నామంటే ఇంకా చాలు
ఉమ్
ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్డే బయట ఫుడ్ బయట ఫుడ్డే ఎన్ని రోజులకైనా అదే
ఆ
అదయితే నేను చాలా అంటే ఎక్స్పీరియన్స్ చేసా ఒక టెన్ డేస్ వేరే చోటున్నాను ఆ బన్ అంటే వేయ్ వెయిట్ చేస్తున్న ఇంక ఎప్పుడు ఎళ్తాం మనూరికి ఎప్పుడెళ్తాం ఎప్పుడు పోయా మన ఫుడ్ తింటే అదొక సాటిస్ఫాక్షన్ అయిపోతుంది మనకు
అవునవును
మీ ఉ మీకెక్కువ ఆ చెప్పండి
ఆ చెప్పండి మీరే చెప్పండి ఏదో
మీకెక్కువగా అంటే ఏ హాబీస్ ఇష్టం ఏ హాబీస్
హాబీసా మ్యూజిక్ అంటే ఇష్టం అండి ఎక్కువ వింటాంట సాంగ్స్ ఈ మధ్యయితే ఇంకా
నేను కూడ అసలు సాంగ్స్ చాలా ఇంట అంటే వాళ్ళ వాయిస్ కు మనం అట్లా అట్రాక్ట్ అయి
వాయిస్ కేమో తెల్దు గాని నేనైతే సాంగ్స్ గానీ ఆ లిరిక్స్ చాలా ఇష్టం అండి
మీ ఫెవరెట్ ఏంది వన్ ఆఫ్ ది ఫెవరెట్
ఏది సాంగా
ఉమ్
సాంగ్ అంటే ఒక్కటంటే లేదు నాకు మోస్ట్లీ ప్రసెంట్ ఓల్డ్ సాం సాంగ్స్ తొలి ప్రేమలో సాంగ్ ఒకటి ఉందండి అదీ ఏదంటే ఆ ఏదో తొలి ప్రేమ మూవీలో ఆ
ఆ ఇది ఆ తొలి ప్రేమ మూవి లో నిన్నిలా నిన్నిలా
కాదండి ఇది పవన్ కళ్యాణ్ ఓల్డ్ సా ఆ ఓల్డ్ సాంగ్ అండి
ఆ ఏదో ఉంది నాగ్గుడ లిరిక్స్ రా ఏదో మనస్సే స్సే స్సే ఆ ఎన్నో ఏదో సాంగ్ థింగ్ ఉంది లిరిక్స్ ఆ అవునవును ఉమ్ ఆ ఎ ఎవరు ఎక్కువగా సింగర్ ఎవరు ఇష్టం ఎవరు వాయిస్ ఎక్కువ ఇష్టం మీకు
హరికా నారాయణ అంటే ఇష్టం అండి
ఆహా
ఆ
అవునండి
ఆమ్మ సాంగ్స్ అంటే తక్కువే కానీ కొంచెం చాలా ఊపుతో సాంగ్స్ పాడుతుంది చాలా బావుంటది వా ఆయమ్మ వాయిస్ గాని గొంతు బావుంటుందండి ఆయమ్మది బావుంటుంది ఓల్డ్ వాళ్ళు గుడ బావుంటరు చిత్రా గాని
అవును నా నాకైతే మెయిన్ ఎస్ పి బాల సుబ్ర్మమన్ న్యం సార్ తర్వాత ఎవరి వాయిస్ అయినా
కనీ తను లేడు గదా ఇప్పుడు కనీ బా పాడుతడు తను
ఆ అస్సల్ ఆయన పాడిన సాంగ్ క్స్ యాక్చువల్ గ అయితే అన్నమయ్యది శ్రీరామ దాస్ సాంగ్స్ అంటే పిచ్చి నాకైతే అంత బావుంటయి ఆయన వాయిస్ గాని
అవునండి
సూపర్ ఉంటాయి ఆ తర్వాత మూవీస్ లో కూడా ఇష్టమే బాగా వాడతారు వాళ్ళ వాయిస్ అండ్ ఆ చిత్రకారి వాయిస్ తే ఇంకా సూపర్ ఉంటది ఆమె వయసు చిన్న ఆమె వయసు చిన్న పిల్లలాగ వస్తుంది చాలా బాగుంటుంది
అవునవును
ఆ తర్వాత మనకు ఇప్పుడైతే నార్మల్ డిఎస్పి అనిరుద్దు అండ్ అన ఉన్నా జుడ యవరబ్బా ఏదో ఉంది నేమ్ రావడం లేదు నాకు కార్తీక్ కార్తీక్
ఊ
వాళ్ళ అంటే బాగున్నాయి బట్ మెయిన్ నాకైతే ఎస్పి బాలసుబ్రహమణ్యం గారే
ఆహా
ఆ చాలా బాగుంటాయి అంటే మోస్ట్లీ నేను తెలుగు సాంగ్స్ ఏ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను వేరే లాంగ్వేజ్ సాంగ్స్ అయితే ఇన వినను
వినా ఆ అవునండి
ఈ సాంగ్స్కే మనకు టైం పడుతుంది అన్ని ఆ వినడానికి హీలక్ ఇష్ట పడినట్టు ఎక్కువ వింటా ఆ
ఆవును
అవి వినకే మనకు అంటే ఇష్టమైన మనం రిపీటెడ్ గా వింటాము
అవునవును
ఒకసారి అయినా వింటాం మనం ఇష్టమైన సాంగ్స్ ని అట్లా చాలా బాగుంటుంది
అవునండి
ఊ ఇష్టమైనవి వన్ డే ఒకసారి వింటాము అండ్ అది మనకు నోటెడ్ అయిపో ఐపోతుందేమో అన్నిసార్లు విని విని విని
అవునా
ఆ బట్ అది ఎంత ప ఎన్ని పనులున్నా ఒక చోట మొబైల్ లో సౌండ్ పెట్టి మన పని మనం చేసుకుంటుండే పని అయిపోతుంది ఆ సాంగ్స్ విన్నట్టు ఉంటుంది అబ్బా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది సాంగ్స్ వింటూ పని చేేయడము అ మైన్ ని రి రిఫ్రెష్ చేస్తుంది మైండ్ నది సాంగ్స్ విండం అనేది సిచ్యుయేషన్ తగ్గట్ మనము మన సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా ఆ సాంగ్ సిచ్యువేషన్ కి వెళ్ళిపో మనం అది సాడ్ ఉంటే సాడ్ లోకి వెళిపోతాము ఎంజాయ్ ఉంటే ఎంజాయ్ లోకి అసలు చాలా బాగుంటుంది అది తీసుకెళ్ళలిపోతుంది ఆ వేలో మనల్ని
ఆ
ఆ చాలా బాగుంటుందండి
ఉహు
ఓకే అండి ఇంకా ఉ సరే అండి బాయ్
ఆ